అడిీతే ఇది నీకు ఏడోసారి కాలు ఎన్నిసార్లున్న చేసుకోవచ్చు అంట అవున్ కదా మర్చి పోయిన ఈ ఇప్పుడు సెవెంత్ టైమ్ నీకు చేస్తున్నాని దా దీంట్లో
అదే అవన్నీ వ్యాలిడ్ అవ్వవ్ మరి తెలీదు మరి వాళ్ళు వ త్రీటు ఫోర్ టైమ్స్ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అని మాత్రమే ఉంటది కదా మరి
దాంట్లో ఉంద
చేస్తూ ముందు వచ్చింది కదా ఇకమె ఫోర్ టు ఫైవ్ టైమ్స్ కాల వెళ్ళిపో ఉంటది కదా
అ నా కట్లేం రాలేదె
టాస్క్ లో మ్యాటర్
ఏం గాదులె
వచ్చిన్
అంతేలే ఏం లె పవర్ పాయింటు
రీల్ చూస్తూవన్నా డౌటు నాది కేేల నాట్లే అంటామ మూస్కో కథల్ కథల్ దొబ్బకు నువ్వే గా సొగిల్ కర్చీఫ్ బట్టుకొని ఊక్కుంటూ పోవల్సి వస్తుందని
ఆ ట్యాబ్లేెట్ ఏస్కో
ఎస్ కోల్ల అర్జంట్ గా ఎవొరిదాన్ తలనొప్పిస్ ఎక్కువైపేంది
ఊ బిళ్ళ ఏసుకో
బిల్ల ఏసుకోల్లొ బిల్లలన్ని పట్టవ్ బిల్లలు పెద్దగుంటయ్ నేననేది ఆ బిల్లే నమ్మా
వీక్స్ పిల్ల తీసుకోండి కిచ్ కిచ్ పోగట్టండి గొంతులో కిచ్ కిచ్ గా ఉందా
గొంతలో లేదు వేరే చోటుంది
యాడుంది
ఉండాల్సిన చోట్
యా చెప్
తప్
నీకోటి తెలుసా నాకొ ఒక రీలొచ్చింది ఇందాక మీ ఓ వాష్ రూమ్ పొయొచ్చినాంక అక్కడ మీరు వాష్ చేసుకోవాలంట
ఎవరు
బాయ్స్ కి అది చాలా మందికి తెలీదు బట్ యు హవ్ టు డూ ఇట్
ఉ
ఏదో ఒక రీల్ వచ్చింది అంటే ఒక డాక్టర్ చెప్తున్నాడు పెన్నిస్ అంటే అదె గదా
ఊహు
ఫైన లేయర్ ఉంటది గదా చాలా ఆ
ఉ
ఆ లేయర్ని ఎలా బయటికి లాగాన్నా ఎట్లా తీయాలి ఎట్లా వాష్ చేయాలి తెలియ తెలీదు చాలా మందికి దాని వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని
ఊహు
పాస్ కి పోయిచ్చినాక చిన్న చిన్నవన్నీ అట్లనే ఉండిపోతాయంట అక్కడ
ఓహో
వల్ల బాక్టీరియా ఫామ్ అయ్యి దాని వల్లనే పింపుల్స్ ర్యొషెస్ అవన్నీ వస్తాయంట వాళ్లకి
ఆహా
మంచిగా నువ్వు వాష్ చేసుకో
చెయ్యి నువ్వే వచ్చి అయితే
నువ్ పక్కనున్యమ్
ఏంటి హలో హలో హలో ఓ
మాట్లాడు
నువ్వే ఏం మాట్లాడట్లేదు
ఆ మాటాడట మాట్డట మాటాడుతుంన్నా అరే అర్థమైందా మంచిగా వాష్
అదే నువ్వే వాష్ చెయ్ అంటున్నా హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో